హలో ఆ ఆ సరే ఎమ్ కూర వండినావ్ చప్
ఆ
అ
మమేంసిందా
లేగలేదురా ఇంకా పండుకొనే ఉన్నది వెయ్ ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు వారున్న హాస్పిటల్ తీసు తోక్కపోవాలి ఇయాలిటికైతే ఆ పనే
హ్మ్
మిరపకాయలు పోయొచ్చిన ఇ అదే ఇప్పుడు ఇప్పటికైతే మొన్నది చెవి నొప్పికి తీసుకు కాకపోతే మళ్ళా రమ్మన్నారు దానికి తోడు జలుబు దగ్గు అన్ని బట్ కొన్నాయి ఇ ఆ డాక్టర్ కాడికి కూడా తీసుకెళ్ళాలి
ఆ ఎన్నింటికి రమ్మన్నారు మరి
పన్నెండు తర్వాత టోకెన్ లు డాక్టర్ ఇచ్చేది
ఆహా
మీ అమ్మాయి ఏం చేతాంది ఏం టిఫిన్ చేసినావు ఏమన్న చేసినావా
ఆ దోశ చేసిన పండుకొని ఉన్నది
హ్మ్
ఇగా ఇంటికి పోయినాంక ఏ తర్వాత సంగతి
హ్మ్ హు మీ వోడు కూడా వచ్చిండ
రాలేదు రా
హ్మ్ హు
హ్మ్ అన్నా ఏం చేతాన్నాడు మరి
అన్న మట్టి పని మట్టి పనికి పోయిండు ఆ పోయిండటా ఫోన్ చేసిన పోయినా సరే సరే అయితే అది మా అన్న పోయిండు ఆటో పోయిండా
ఆ పోయిండ్రా ఇప్పుడే పోతాండట టిఫిన్ చె టండట పోతున్నా అన్నాడు
రోజు చేస్తావా టిఫిను ఇవాళ ఒక రోజేనా
నువ్వేం టిఫిన్ చేసినావు మరి
ఏ టిఫిన్ ఏం చేయ్యాల నిన్నటి అవుండే
ఆ
అత్తమ్మ ఒక నాలుగు పంపితే పిల్లల్ని తినమన్న
మరి మాకు తీసుకొచ్చిన నా తీ ఇక రాలేదా
ఏ ఇగ తీసుకురాలేదు మేడం ఇక అది పొత్తుల సంసారం ఉ పొత్తులో సంవత్సర నాలుగు వచ్చినాయి నిన్న అందరం తినంగా పిల్లల్ని తినమని రేపు ఎల్లుండొచ్చ చేస్తా నేను
ఆహా ఇంకేం సంగతులు మరి హాస్పిటల్ తీసుకోపోతే మరి జాగ్రత్తగా చూ ఈ హాస్పిటల్లో లో చిన్నే యాడికి
షోపి యాలే ఏం చేద్దాం మీ అన్నను బొమ్మ అంటే నేను హాస్పిటల్ నాకు దరవు నేను బోను అంటాను లొకేషన్ పెట్టుకొని పోన్నా బోన అంటాండి ఏం చెయవాలమ్మా
మంచిగా లొకేషన్ పెట్టి పోవచ్చు కదరా
పోవచ్చు
ఆ మంచిగా ఆయి అక్కడ అక్కడ ఇదంతా రిస్క్ తీసుకోవద్దాను
ఇగ ఏం చేద్దాం తప్పదు ఎ ఇప్పుడైనా ఆయన హాస్పిటల్ అంటే ఎనకకే ఉంటాడు మనకే పడతాది ఆ పేడి చిన్నప్పటి నుంచి అయినా అంతే ఆప్పు ఇప్పుడూ ఎక్స్ రేఅంటాడు మళ్ళా ఎక్స్ రే కాడికి తీసుకు పోవాలన్న అడ్రస్ దొరక ఎక్కిచ్చుకోడు తొందరగా తొందరగా బోడు ఇగ రిస్క్ ఎందని సప్ అప్పుడే కూకుంటడు. మనకే వడతది తప్పదు. సోరకాయ వండినక్క మొన్న తీసుకున్న
ఊ పూజ చేశినవా
శుక్రవారం మూడున్నరకు లేచిన ఇయ్యాల
వామ్మో మంచిగనే లేసినవ్ అమ్మ
ఆ మరి ఏం చేద్దాం మూడున్నరకు లేస్తే అయింది పని ఊ నువ్వే టైంకి లేషినవ్
నేను ఐదు నాలుగు నా ఐదింటికి లేచినామ్మ నాకింక పూజల్లేవ్ లేవ్ గద మేం చెయ్యం కదా
అదే అదే
ఊ ఐదింటికి లేచి పచ్చడి నూరింది ఉంది పప్ పప్పు ఉన్నది. ఇంగా టిఫెన్ పెట్ కొనోచ్చినం.
మరి నిన్న చేసినవ బచ్చాలు కొడలు చేయమనేగా
చేయలేదమ్మ చే ఈ గిడా యన్ని లేవ్ ఓ ఇక ఏమో నాకు కూడా అసలు చేత కాలేదు. పోయినం కలిసి తిన్నాం కాసేపు పడుకున్నాం ఇంగ లేసి నంక ఇంకగామే పాపడాలు ఉంటే అవి పో చేయమంటే అవి చేసినా
ఆ
ఆ
అదే సరే సరే ఉంటదా సోమవారంమే వెళ్తదా మమ్మీ స్కూల్కిి
ఉంటదా అంటే ఉన్ గది ఉంటదో మరి ఇక పోతదో ఇక మీ ఇష్టం మేడం ఫోన్ చేసేదాన్ని బట్టి
కొంచెం మీ చెల్ల మీ అక్క గారు కొంచెం స్లోగ ఉంటే బాగుండ అక్కడ మాట్డదిక్కడ దాకాన పడు తొంద వయసు నీ భ ఇ ఇవిడ గారి గుంతు ఇది గొంతు
హె హె మా స్పీడ్ ఎక్కువ ఉంటదలెర కొంత ఎంత పెద్దగా ఉంటది
అంతే అంతే అమ్మయి ఈ పక్కనున్నడిడు దడుచకొని చవాలి పా మాన్నట్లు తట్టుకుంటాండు
అబ్బో మా అన్నెట తట్టుకుంటాన్న అంటే ఏందన్నట్టు అదిమన్న గాయ్యాలోళ్ళవా
ఏ అట్లానె ఉండెద్ది
ఉమ్ మరి
హ సులితక్క కూడ ఇటు ఉంటె అయిపో ఆకదు కూడా కాలిపుదం పోను నిన్న ఒపెన్ అయిందన్నది
ఆ చూద్దాం అప్పడకి జూషిం దాంత దేన్ కూడ మాట్లాడితే
నువ్వెవరికి పెట్టుకుంటవు చెప్పు నలుగురు పేర్లు అంటే
నలుగురు పేర్లంటే ఇక మరి ఇప్పుడు నీదొకటి అయింది కదా
మ్య
ఆ మీ అక్కది సింతక్కది మూడు ఈ చిన్నక్కది ఎ వద్దు లే సూద్దాం అప్పటి వరకు కొంచెం టైం ఉన్నదిలే అమ్మకి
సరె సరె
ఉమ్ ఇప్పుడే అంటే మళ్ళీ ఇంతలోకె మనం అంత డీప్ గ పోవద్దు
అంతే అంతేలే
హె మారింగ్ ఎందుకు అంతా
అంటె మాట్లాడు మాట్లాడతలేనంటుందిగా
నేనేం మాట్లాడతలే నెన్ ఎందుకు మాట్లాడాలి మరి అంత అవసరం ఏమో వచ్చింది ఆమెకె అంత ఉన్నప్పుడు నాకేందుకురా అంతేనా కదా నేనైతే తప్పు చేయలేదు కదా
అంతే
మరి ఇంగ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు వాళ్ళు పని చేసుకున్నారు వాళ్ళది అయిపోయింది ఇప్పుడు నా మీద తీసుకొచ్చ అంత పెడితే నేనేం చేయాలి.
అవునవును
మరి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు సాయన వాళ్ళు వత్తరు ఎవరు సాయన వాళ్ళు పోతారు ఇగ దీంట్లో ఏమంతా డిస్కర్షన్ చేసేది ఏమి లేదు కదరా
అంతే అనేది లేదు దు డిస్కషన్ చేసేది లేదు
మరి ఇంగ మనం అనద్దు అనిపిచ్చు కోవ ద్దు సైలెంట్ ఉంటే అయిపోతుది హు
అక్క పెద్దక్క పెద్దక్క నీ వాయిసు వినపడుతుంది పెద్దక్క ఆ రాధిక అక్క అయితే రాత్రి రాధిక అక్కది కూడా ఓపెన్ అయింది లత అక్కకు చేసింది ఫోను ఇగో మీర ఏం చెయండి అంటే ఈ అకౌంట్లో మీకు డబ్బులు పోతయని అనుమానం ఉంటే వేరే ఇంకాంక రెండు మూడుంటయి ఇక అకౌంట్ లు ఒకటే ఉందా నీకు కెనరా దా ఎస్బిఐ టిజిపి ఏది లేదా ఆ అయితే అన్న అకౌంట్ పెడదాంలే అన్న ఏదో ఏదైనా పెడదాం డబ్బులు లేని అకౌంట్ ఏదైనా పెట్టుకోరాదు
ఉన్న దాంట్లో లేవు అయినా అంత పోతాయా పోవులే గాని ఏమో మరి అందుకనే కొంచెం ఒకసారి ఆ చూస్తే దాన్ని బట్టి తెలు స్థాధి కదా మనకు కూడా అనుమానం లేకుండా
అదే అదే
హు అందుకని ఇద్దాంలే అన్నది ఇత్తే అయిపోతాది
పక్కన పట్టల కాయలు ఉన్నాయి మరి పక్క పట్టేల కాయలు పడుత త అడో చెట్టు ఆడో చెట్టు కోసుకొస్తే
ఉ కోసుకుంటబ్బో
ఇరు ఈ తీరు కూడా ఏం తీయాలి నాకు మళ్ళీ కాయలు కాలేదంటదైవ మీయక్క
ఏ ఏమన్నదు లేగాని ఆ తెలుతలేదా తిరుగుడే అని ఇయ్యాలి తిరుగుడే అటు ఇటు ఇప్పుడు వాళ్ళు వచ్చిన అదే పని మనం వచ్చిన అదే పని ఇయాలా మొన్ననే అన్నది కాన్ వాళ్ళని విిలవనని మళ్ళీ వాన పడుత ధానే మో పిల్చినట్టుంది గల
మాబ్ మబ్బు మబ్బుగుంది మారేంజేదం
అదే అదే
ఉమ్
పిలుతానైంది మొనన్న అడిగింది మార్ నీ ఇష్టం మాకైతే ఎట్ చ లేదు అది ఇదని అంటే సరేలే మరిగ పిలవన్ లే అన్నట్టుగా అన్నది మరి ఇంటికాడ ఆలోచించుకుందమో పిరుతా అని వచ్చినట్టున్నది
అ మేము ఒక రెంరోలు మే మిస్ అయి మే ముగ్రం ముగ్రం మనం ఒక రోజు మనం మీర్ మీర్ సైలు మేమ్ ఒక రోజు ముగ్గురం
ఆ
బని ఆ ఆ హా సరే మర్ ఏన్ ది నిన్న అటు రాలేదు
అ అక్కడికా ఏ నాకు ఫోన్ చేసింది కానీ నేను ఇంగ అప్పుడే లేసినా ఈ మేమో పేలు దువమంటంధీ నూనే రాయమన్నద్ జడే ఏయమన్నది గ్ప్ ఇప్పుడే జడ ముందల పెట్టుకున్న ఇగ
ఆహ
ఆ నెత్తి ముందల వెట్టుకున్నా ఇగ అప్పుడేం పని కాలేదు. ఇగ అప్పుడేమ్ రావల్లే అని ఇగ నేన్ రానన్ జెప్పిన
ఏ మేమ్ గుడ వొయ్నాం ఎంతసేపున్నంలే ఒక అరగంట ముప్పావ్ గంట.
అదే ఇగ కొద్దిగే ఉన్నాయ్ అన్నది గాని ఇగ పనైతే వొచ్చేదాన్ని ఏమున్నది ఎంత సేపు తల పదినిమిషాలే. చేద్దుంగానీ ఏయ్ మా బావ ఈ పుల్ పేల్లున్నాయి అయి చూసుకుంటా ఇంగటనే కూస్సోనేందో ఆమెందో ఆ.
ఈర్పెను ఉందా ఔనా మా మమ్మీ గూడొకటి తేవాలక్క బాగ.
అయ్యో బాగంటే పేల్ తక్కువున్నాయ్ గానీ. అదేందో ఈపులు బాగున్నాయ్రా ఎంటికను. చెవులమ్మట బాగున్నయ్ ఈర్వాళె ఇయ్యాల. నే కొద్దిగ్ నూనె రాశి నిన్న తలకపోష్ జుట్టని ఆగినాగాని. ఇవ్వాల కొద్దిగా ఈరువాలే ఈరుత్తే గాని కొంచెం బో. తే వాళ్ళక్కొంచెం రిలీఫుంటది
మా మమ్మీగ్గూడా చూడాలె ఈర్పెన లేదు పేండ్లు జూడాలే ఇక నిన్నన్ మూడాయే పండుగైపోయేసరికి. ఆవు అనిట్ల కొద్దిసేపుండేసరికి ఫోన్ కాల్లు స్టార్టైతాన్నాయ్ వర్సబెట్టి ఆ అంటే మనం జేషే కాల్లు గాక మనక్ జేషే కా గూడుంటాయ్ కదా.
ఔను మళ్ళీ అయి మాట్లాడాలి గదా.
ఆ గందుక్కు ఇగ రాత్తిరాధికక్క కాడిక్ పోతే గంట. ఆ అక్కది అమరగంటున్న వాళ్ళింటికాడ ఓపెన్ గాక మళ్ళా చిట్టిది సైలా నుంచి ఆర్స్ ఆ అదే మన వైఫై ఆన్ చేపించి యొగ అప్పుడు పోయినాయి ఎందమ్మా
అయ్యా ఏం నాకు తొందరగానే అయిపోయిందిరా నిన్న అది నొక్కినా ఏంద అది పడ్డది ఎమ్మటే అది ఇది అది ను ఏ ఎక్కువ అప్పే చేసింది ఆమె నొక్కింది ఇంకా అయన్ని చదువుకుంటా ఆమె ఆమె చేసిందిలే ఇంకా లాస్ట్ కొద్దిగా నే నొక్కేసరికి ఇప్పుడు ఫోన్ కాల్స్ అనే అది పడ్డది అన్నట్టు
ఇగ అయింది టైమ్ కట్ చేయి ఫోన్
ఆ సరే ఆగు
జు
అబ చె
కట్ జయ్ హ్మ్